హలో
మ్ నిన్న సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూసాను సైంటిస్ట్ ఎక్ ఎక్స్టింక్ట్ అనిమల్స్ ని మళ్ళీ ప్రిం బ్యాక్ చేయడానికి రీసెర్చ్ చేస్తున్నారు అని వచ్చింది అది నిజమేన
వును అది డిఏ ఎక్సైటేషన్ అని పిలుస్తారు చాలా ఇంట్రెస్ట్ టింగ్ సైంటిఫిక్ ఫీల్డ్
మ్ అంటే ఇ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి
ఆ ఆల్రెడీ ఎక్స్టింట్ అయిన ఆనిమల్స్ ని జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ యూజ్ చేసి మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా ట్రై చేయడం
మరి డైనోసర్స్ ని మళ్ళీ మనం తీసుకురావచ్చా
డైనోసార్ విషయం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది
మ్ హు అలా ఎందుకు
డైనోసార్స్ నియర్లీ సిక్స్టీ సిక్స్ మిలియన్స్ ఇయర్స్ క్రితం ఎక్సిస్ ట్ అయ్యారు కంప్లీట్ డిఎన్ఏ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా
మరి జురాసిక్ పార్క్ మూవీలో చూపిచ్చినట్టు చెయ్యలేము
అహ అది ఓన్లీ సినిమా రియాలిటీలో అంత ఈజీ కాదు
మరి మమత్ మంతోస్ గురించి ఎందుకు ఎక్కువ న్యూస్ వస్తుంది
మమతోస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఎక్స్టిట్ అయ్యాయి ఐస్లో కొన్ని బాడీ పార్ట్స్ బాగా ప్రిజర్వ్ అయ్యాయి కదా
ఓహో అంటే డీఎన్ఏ దొరికిందంటావా
మ్ హు లేదు కొన్ని డిఎన్ఏ సాంపుల్స్ సైంటిస్ట్కి దొరికాయి
మరి డిఎన్ఏ దొరికితే అనిమల్ని క్రియేట్ చేయొచ్చా
డైరెక్ట్ గా కాదు
మరి ఎలా
అ మమొత్ డిఎన్ఏని ప్రెజెంట్ డే ఏషియన్ ఎలిఫెంట్ డిఎన్ఏతో కంపేర్ చేస్ స్తున్నారు
ఓహో ఎందుకు ఎలిఫ్యాంట్ అలా
ఎందుకంటే మమొత్కి క్లోజెస్ట్ లివింగ్ రిలేటివ్ ఏసియన్ ఎలిఫెంట్
మరి క్లోన్ చేస్తారా
క్లోనింగ్ ఒక పాజిబిలిటీ కానీ జెనీ ఎడిటింగ్ టెక్నాలజీస్ కూడా యూస్ చేస్తున్నారు
జెనీ ఎడిటింగ్ అంటే
డిఎన్ఏ లో కొన్ని జీన్స్ ని మాోడిఫై చేయడం
ఓకే అంటే సిఆర్ఐ ఎస్పిఆర్ అనే టెక్నాలజీ కదా
ఆ అవును ఎగజాక్ట్లీ అదే
మరి సైంటిస్ట్ ఎందుకు ఎక్సిస్ట్ ఎక్స్ ఎక్స్టింట్ అనిమల్స్ని మళ్ళీ తీసుకురావాలి అనుకుంటున్నారు.
అంటే వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి.
అవునా మరి ఎగ్జాంపుల్స్.
బయోడైవర్సిటీ ఇంప్రూవ్ చేయడం అలాగా.
ఇంకా
ఇంకా ఎకనామిక్ని ఎకనామిక్ సిస్టమ్ ని రీస్టోర్ చేయటం.
మమ్తుస్ ఎక్ ఎకో సిస్టమ్స్ని ఎలా హెల్ప్ చేస్తాయి.
కొంతమంది సైంటిస్ట్ ప్రకారం ఆర్కిటిక్ గ్రాస్ ల్యాండ్స్ ని మెయింటేన్ చేయడానికి హెల్ప్ చేయవచ్చు.
మరి ఎందరు సపోర్ట్ చేస్తున్నారా?
లేదు ఎందుకో లేదు.
ఏహో ఎందుకు అలా?
చానా ఎథికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా.
ఎగ్జాంపుల్?
ఉ ఆల్రెడీ ఎండేంజర్డ్ యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంటే. లేదా ఎక్స్టెట్ యానిమల్స్ ని క్రియేట్ చేయడం ఇంపార్టెంటే అనే డిబేట్ జరుగుతుంది.
ఓ అవునా అది కూడా ఒక కరెక్ట్ క్వశ్చనే.
ఆ అవును మరి మనీ కూడా చాలా స్పెండ్ అవుతుంది కదా.
ఉ ఎక్సాక్ట్లి
ఆ మనీ ఎక్సిస్టింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి యూజ్ చేయొచ్చు కదా.
చాలా సైంటిస్ట్లు అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు.
మరి ఎక్స్టింక్ యానిమల్స్ ని క్రియేట్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది.
అది ఒక బిగెస్ట్ ఛాలెంజే.
ఉ ఫారెస్ట్ లో రీ రిలీజ్ చేస్తారా?
ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది.
ఆ అది సర్వైవ్ అవ్వడం కష్టమేనా.
ఉ అవకాశం ఉంది.
మరి డియాసి డిసీజీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుందా?
ఆ అవు ఉంటుంది.
ఎగ్జిస్టింగ్ యానిమల్స్కి డేంజర్ అవ్వచ్చా?
పాసిబిలిటీ ఉంది.
మరి డయాసిస్ని క్రియేట్ చేయడం సేఫేనా.
సైంటిస్ట్ ప్రకారం ప్రెజెంట్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్.
మరి ఫ్యూచర్లో పాస్బుల్ అవ్వచ్చా?
ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు.
అవును మరి ఎక్సిస్టింగ్ బర్డ్స్ నీ బ్రింగ్ బ్యాక్ చెయొచ్చా.
కొన్ని బర్డ్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది.
మరి ఇండియాలో కూడా ఇలాంటి రీసెర్సెస్ ఏమైనా ఉన్నాయా?
ఆ ఉన్నాయి జెనెటిక్స్, బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇండియాలో కూడా డెవలప్ అవుతున్నాయి.
బయోటెక్నాలజీ ఫ్యూచర్ ఫీల్డ్ ఫ్యూచర్ ఫీల్డా.
చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది దానికి.
ఈస్టీ స్టూడెంట్స్ కి ఏమైనా రిలేషన్ ఉంటుందా?
డైరెక్ట్ గా కాదు కానీ మెడికల్ ఎలక్ట్రానిక్స్ బయో సెన్సర్స్ ఏఐఎన్ హెల్త్ కేర్ లో ఈసి రోల్ అనేది ఉంటుంది
మరి ఏ జెనటిక్స్ లో యూజ్ చేస్తారా ఆ
అవును డిఎన్ఏ అనాలిసిస్ ఫాస్ట్ గా చేయడానికి ఏ ఐ హెల్ప్ చేస్తుంది
ఉమ్ మరి క్లోనింగ్ అండ్ డీఎక్సిటిన్ ఒకటేనా
ఉమ్ అవి రెండు కాదు ఒకటి కాదు
ఉమ్ క్లోనింగ్ ఎగ్జిస్టింగ్ స్పీసెస్ కాపీ క్రియేట్ చేస్తుంది డి ఎగ్జిస్టెన్స్ ఎక్సిట్ పీసెస్ ని రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది కదా
ఉమ్ మరి నేచర్ ని చేంజ్ చేయడం కరెక్టా
ఆ అది ఎథిక్స్ క్వశ్చన్
మరి నువ్వేం అనుకుంటున్నావు
నా ఒపీనియన్ లో ఫస్ట్ ఎం డేంజర్ యానిమల్స్ ని సేవ్ చేయడం ఇంపార్టెంట్ అనుకుంటున్నా
ఉమ్ ఎందుకలా
ఎగ్జిస్టింగ్ స్పీసెస్ ని ప్రొటెక్ట్ చేయ్యలేకపోతే ఎగ్జిస్టింగ్ స్పీసెస్ క్రియేట్ చేయడంలో లాజిక్ లేదు కదా
ఉమ్ నిజమే
నేచర్ బ్యాలన్స్ మెయింటైన్ చేయడం ముఖ్యం
మరి ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈ టెక్నాలజీ యూజీఫుల్ అవొచ్చా
అవును మెడిసిన్స్ జెనెటిక్స్ డిసీజెస్ రీసెర్చ్ లో చాలా హెల్ప్ చేస్తుంది
మరి ఫైనల్గా డైనోసార్స్ మళ్ళీ ఎర్త్ మీద తిరుగు తిరుగుతారని ఎక్స్పెక్ట్ చెయవచ్చా
ఆ ఆ మూవీస్ లో పాసిబుల్ అవుతుంది కానీ రియాలిటీలో కరెక్ట్ సైన్స్ ప్రకారం చాలా డిఫికల్ట్
మరి మ్యామ్ తోస్
మ్యామ్సస్ మీద రీసెర్చ్ కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్ లో ఏం జరుగు తుందో ఎవరికి తెలియదు చూడాలి
ఉమ్ నేను ఈ డిస్కషన్ నుంచి ఒక లెసన్ నేర్చుకున్నా
అవునా ఏమి లెసన్ నేర్చుకున్నావు
అంటే సైన్స్ ఇంపాజిబుల్ అనిపించే ఐడియాస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అని
అవునా ఎలాగా మరి
కానీ టెక్నాలజీని యూజ్ చేసే ముందు ఎథిక్స్ ఎన్విరాన్మెంట్ సేఫ్ వీటి గురించి కూడా ఆలోచించాలి
ఉమ్ ఎక్సలెంట్ కన్క్లూషన్
చాలా ఇంటరెస్టింగ్ డిస్కషన్ కదా
ఉమ్ అవును నాకు కూడా అలానే అనిపించింది కానీ సైన్స్ లో ప్రతి డిస్కవరీతో కొత్త క్వశ్చన్ కూడా పుట్టుకొస్తాయి కదా
ఉమ్ నెక్స్ట్ టైమ్ వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం
అవునా ఏ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దామంటే కెన్ హుమెన్స్ లైవ్ అండర్ ది ఓషియన్ లైఫ్ కిన్ స్పేస్ పేషన్స్ గురించి మాట్లాడదామా
ఉమ్
ఉమ్ అది కూడా ఒక ఎక్సైటింగ్ టాపిక్ లానే ఉంటుందని అనుకుంటున్నా
అవునవును కరెక్టే ఇంకా నిన్న అలాగే సోషల్ మీడియా లో ఇంకో వీడియో కూడా చూశాను అందులో సైంటిస్ట్ ఫ్యూచర్ లో రైని కంట్రోల్ చేయ్యగలరు అని చెప్పారు నిజంగా వెదర్ ని కంట్రోల్ చేయడం పాసిబుల్ ఆ
ఆ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా అనిపిస్తుంది కంప్లీట్ గా వెదర్ ని కంట్రోల్ చెయలేము అప్పటి వరకు పాసిబుల్ కాదు కానీ కొన్ని వెదర్ మోడిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి కొంత వరకు కంట్రోల్ చేయగలాం అని అనుకుంటున్నా
ఉమ్ వెదర్ మోడిఫికేషన్ అంటే ఏంటి అసలు
అంటే వెదర్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్స్ యూస్ చేయడం
ఎగ్జాంపల్
అంటే క్లౌడ్ సీడింగ్ క్లౌడ్ సీ అని
ఉహు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి
క్లౌడ్స్ లో సిల్వర్ అయోడైడ్ లేదా సాల్ట్ ప్రాక్టికల్ స్ప్రే చేస్తారు అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో రెయిన్ పడడానికి హెల్ప్ అవ్వచ్చు
అంటే సైంటిస్ట్ రెయిన్ క్రియేట్ చేస్తున్నారంటావా
ఉమ్ అవు ఉ డైరెక్ట్ గా క్రియేట్ చేయ్యరు ఆల్రెడీ క్లౌడ్స్ ఉంటే ర రెయిన్ ప్రాబబిలిటీ ఇన్క్రీస్ చేయడానికి ట్రై చేస్తారు
ఇండియాలో క్లౌడ్ సీడింగ్ యూజ్ చేస్తారా
అవును కొన్ని స్టే కొన్ని స్టేట్స్ లో డ్రాట్ టైమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాయి
ఆ మరి సైక్లోన్స్ ని స్టాప్ చేయొచ్చా
ప్రెజెంట్ టెక్నాలజీతో కాదు
ఆహ ఎందుకు అలా
ఉ ఎందుకంటే సైక్లాన్స్ లో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది మనం కంట్రోల్ చేయడానికి ప్రెసెంట్ టెక్నాలజీ సరిపోదు
మరి ఫ్లడ్స్ ని ప్రివెంట్ చేయొచ్చా
ఉమ్ ఫోర్కాస్టింగ్ ఇంప్రూవ్ చెయ్యొచ్చు ఎర్లీ వార్నింగ్ ఇవ్వచ్చు కానీ ఫ్లట్స్ని కంప్లీట్గా స్టాప్ చేయలేము
వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తారు
ఊ సాటిలైట్ స్ డా వెదర్ స్టేషన్ ఓషియన్ సెన్సార్స్ యూస్ చేస్తారు
మరి సాటిలైట్స్ రోల్ ఏంటి
క్లౌడ్ మూమెంట్ టెంపరేచర్ విండ్ స్పీడ్ అబ్జర్వ్ చేస్తాయి
మరి ఏఐ వెదర్ ఫోర్కాస్టింగ్ లో యూస్ చేస్తున్నారా
ఆ అవును ఏఐ హ్యూజ్ డేటా అలైస్ కదా దాన్ని యూజ్ చేసి ఫోర్కాస్ట్ ఇంప్రూవ్ చేస్తుంది
మరి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫోర్కాస్ట్ ఇవ్వగలదా
హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఇవ్వలేదు వెదర్ చాలా కాంప్లెక్స్ సిస్టం కదా
మరి క్లైమేట్ చేంజ్ వెదర్ని ఎఫెక్ట్ చేస్తుందా
అది చాలా ఎఫెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా
అవునా ఎలా
ఎలా అంటే హీట్ వేవ్స్ హెవీ రేంస్ డ్రాట్స్ ఫ్రీక్వెన్సీ కొన్ని రీజియన్స్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి
మరి గ్లాషియర్ మెల్ట్ అవ్వడం కూడా వెదర్ ని వెదర్ కి సంబంధమేనా
హా అవును గ్లోబల్ వార్మింగ్ వ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ మెల్ట్ అవుతున్నాయి కదా
మరి ఫోర్మర్స్ కి వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఇంపార్టెం
మ్మ్ చాలా ఇంపార్టెంట్టు
ఎందుకు
ఎప్పుడు సీడ్స్ చేయ్యాలి ఎప్పుడు హార్వెస్ట్ చేయ్యాలని డెసిషన్ ఈజియర్ అవుతాయి కదా
మరి ఫ్యూచర్లో పర్సనల్ వెదర్ ఫోర్కాస్ట్ ఉటంద ఉంటుందా
ఆ అవును ఏ డెవలప్ అయితే లొకేషన్ స్పెసిఫిక్ ఫోర్కాస్ట్ ఇంకా అక్యురేట్ అవ్వచ్చు
మరి లైట్నింగ్ ని స్టాప్ చేయ్యొచ్చా
మ్మ్ ప్రెజెంట్ సైన్స్ ప్రకారం ఇది ఇంపాసిబుల్
మరి రైన్‌ సిటీ మీద పడకుండా మార్చచ్చా
ఇది చాలా డిఫికల్ట్ వెదర్ సిస్టమ్ చాలా పెద్ద స్కేలో ఉంటాయి
మరి డెజర్ట్ ని గ్రీన్ గా మార్చొచ్చా
హమ్ ఏవిగేషన్ టెక్నాలజీతో కొన్ని ఏరియాస్ డెవలప్ చెయ్యొచ్చు కానీ కంప్లీట్ క్లైమేట్ మార్చడం ఈజీ కాదు కదా
మరి వేదర్ వేపన్స్ అని కాన్సెప్ట్ నిజమేనా